నమస్కారం అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి
మేము చాలా బాగున్నామండి ఏం చూస్తున్నారండి ఏం స్పెషల్ ఇయ్యాలా సండే మరి
ఏం లేదండి ఇయాల చికెన్ వండారు సండే వీకాప్ కోసం అసైన్ చికెన్ తిని బయట బయటకెళ్ళి కూర్చున్నామండి బయట మంచిగా వెదర్ ఉన్నది వర్షాకాలం గాలి మస్తు సల్లటి గాలి వస్తుందండి ఇప్పుడే వర్షం మొత్తం ఇట్లా బ్లాక్ క్లౌడ్స్ అయి ఆ తగ్గిందండి అచ్చి అచ్చి తగ్గిందండి ఇప్పుడు సర్ ఆ ఇప్పుడు కూడా బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయి మొత్తం ఇట్లా డార్క్ అయిపోయింది స్టార్స్ ఏం కనిపిస్త
మస్తు వెదర్ చల్లగా ఉంటది బ్లాంకెట్ కప్పుకొని పంటే మస్తు మజా అత్తది ఇప్పుడు వెదర్లా మొబైలో చార్జింగ్ ఫుల్ ఉండాలె మొబైల్ చార్జింగ్ ఫుల్ ఉండాలే నెట్వర్క్ మంచిగా నడవాలే మంచిగా సోషల్ మీడియా యూజ్ చేసుకుంటే మంచిగా పడుకోవచ్చు
మస్తు నిద్ర వస్తదండి వేడిగా ఉంటే మస్త్ చద్దరు కప్పుకుంటే మస్తు నిద్ర బయట మస్తు చల్ చల్లటి గాలి వస్తుందండి
ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడు సందాలు ఉన్నరండి
అవునా ఎప్పుడండి
తాజ్ బాబా సందలని తొమ్మిదికి ఉన్నది ఇక్కడ చాలా గ్రాండ్గా అయితది కాదు ఇక్కడ మన ఊర్ల
ఆ
చాలా అంటే చాలా గ్రాండ్గా చూస్తారు తెలుసు తాజ్ బాబా తాజ్ తాజాద్దీన్ బాబా తెలుసా మీకు
అవునవును తెల్సండి నేను కూడా నమ్ముతా
ఆ ఆయనది చాలా పెద్ద ఊరుసు అయితది ఇక్కడ మన ఊర్లో
అవు అవునా తొమ్మిది తారీక్ ఉందాండి
అవునండి తొమ్మిది తారీఖు ఉంది చాలా అంటే చాలా పెద్ద గ్రాండ్ పెద్ద సందాలంటే మన ఇక్కడ ఇదే సందాలు ఇంకా అక్కడ కూడా నాగపూర్లో ఏదైతే ఉంది కదా
ఆ
అక్కడ కూడా మొత్తం ఇండియాలోనే పెద్ద ఊరుస్ అన్నాడు పెద్ద సందలి ఇది నాగపూర్ అవును వరల్డ్ వైడ్ నుంచి పబ్లిక్ వస్తారు అక్కడ
వరల్డ్ నుంచి వస్తారాండి
ఆ వరల్డ్ నుంచి వస్తారు అక్కడ సంవత్సరం మొత్తం వెయిటింగ్ ఉంటరు ఏప్పుడోత్తే ఏప్పుడు పోదామని ఇక్కడ కూడా మన టౌన్లో కూడా అవును అంటే మేము రెగ్యులర్గా రెగ్యులర్గా ఫో నాలుగు సంవత్సరాలు వెళ్ళామండి ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి అదే డేట్లో మా తమ్ముని పెళ్ళి ఉంది కాబట్టి వెళ్ళట్లేదు
ఆహా అవునా
ఇక్కడ మన టౌన్ లో వచ్చేసి చాలా అంటే చాలా గ్రాండ్ గా డీజేలు ఉంటాయి బాంగడాలు ఉంటాయి పొద్దున్న మార్నింగ్ లో అయితే ఆ అదేమంటారు లంగర్ షెరీఫ్ ఉంటది
అంటే అన్నదానం లెక్క
ఆ అన్నదానం పొద్దున లంగారు ఉంటది అతే దాని తర్వాత సమా ప్రోగ్రామ్ అని ఖవాలీ అనేసి ఉంటాయి
ఆ
ఆ దాని తర్వాత పరిశమ్ది ప్రోగ్రామ్ ఉంటది
ఆ
ఆ దాని తర్వాత సందం స్టార్ట్ అయిపోతది అక్కడ నుంచి గుర్రాలు ఉంటాయి ఆ డీజేలు ఆగు గుర్రాలు ఉంటాయి ఒక పది గుర్రాలు ఉంటాయి ఇక్కడ
అరే బాప్రే మీ ఊర్లో
ఆ మా ఊళ్లో పది గుర్రాలు ఉంటాయి పది గుర్రాలు తెప్పిస్తాం మహారాష్ట్ర నుంచి తెప్పిస్తాం మేము ఆ స్పెషల్ది ఆ ఒకేషన్ కోసం మంచిగా దాన్ని డెకొరేషన్ చేసి పెడతారు గుర్రాలని అది మంచిగా రెండు కాల మీద డ్యాన్స్ కూడా చేస్తది
అవునా
అవును ఈ సందలు మొత్తం పట్టణం మొత్తం ఊరేగింపు ఉంటది అన్నట్టు దాట్లా ఆ మ కా మైకాడ్ టౌన్ నుంచి చాదర్ అనేది నాగ్పూర్ బాబా తాజుద్దీన్ బాబాకు సమర్పిస్తారు అన్నట్టు పాత్యాలు చేసి లంగడి చేసి ఆ చాదాన్ని మొత్తం పట్టణం మొత్తం ఊరేగింపు చేసి మళ్ళా దాని తర్వాత ఒక నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళేస్తర్ నాగపూర్ కెళ్ళి కమిటీ సభ్యులు ఉంటది కదా హల్ లెక్కడి వెళ్ళి ఆ అక్కడికి వెళ్ళి దర్గాకి సమర్ ఇస్తారన్నట్టు దర్గ మీద ఇస్తారు ఆ చాదరు అనేసి
ఆహా అట్లనా
ఆ మటకా ప్రోగ్రామ్ ఉంటది కవాలీ వాళ్ళు ఉంటారు డీజే ఉంటది బాగడ గుర్రాలు క్యాషో ఉంటది బ్యాంజో ఉంటది
మొత్తం ఇగ మొత్తం అందరు కలిసి చేసుకుంటారన్ని
ఆ ఒక పదిహేను ఇరవై డీజె సెటబ్లు ఉండేయండి
అరే రే రే రే చాలా పెద్దవి కదండి అది
ఆ ఇప్పుడు ఈసారి అచ్చేసయితే మన ఇక్కడ ఒక ఒక వాడ వాళ్ళు అయితే పెద్ద గ్రాండ్ గా తీస్ తా ఈసారి మన అది ఆ క్రే క్రేన్ ఉంటది కదా క్రేన్
ఆ ఆ
క్రేన్ తెలుసు కదా మీకు
క్రేన్ తెలుసండి
ఆ క్రేన్ కి ఇట్లా ఒక హంగర్ ఉలా ఉలాడ చేస్తాడు అన్నాడు దానికి స్పేర్ది మో గేర్లు లేదు దానికి మొ తమ్మ డీజే లైట్లు పెడతారు దానికి
అరే డైరెక్ట్ క్రేన్కేనా?
డైరెక్ట్ క్రేన్ కే ఎట్ల అంటే మనకు పబ్ లో ఉంటది చూడు పబ్బులల్లా క్లబ్బులల్లా ఉంటది కదా
ఆ అవునండి
అట్ల ఇరవై, ముప్పై పోకు అది పార్క్ లోట్లు స్కైలైట్లు, మొత్తం వేరే లెవెల్ మళ్ళా దానికి రౌండ్ ల మొత్తం స్క్రీనింగ్ వస్తా ఉంటది, అజాద్ బాబా తాజుద్దీన్ సందల్ అని.
అరేరేరే చాలా గ్రేట్ కదండి అది.
ఆ క్రేన్ కి అది ఉంటది, దాని ముంగట డీ జే ఉంటది, ఇగ మధ్యల ఎగరు ఇగ త ఎగురుతరో ఎగురు ఇగ పో, డీజెలా పబ్బల ఎగిరింట రావాలిగ
మొత్తం ఇట్ల అందరు, అది ఎట్లా అండి పైసల్ దానికోసం
కాగజ్నాల్ ఫస్ట్ మన టౌన్ లో ఫస్ట్ అన్నట్టు అది.
అవునా
ఆ ఇప్పటిదాక ఎవరు చెయలే, ఆ పర్మిషన్ పర్మిషన్ పర్మిషన్ ఎట్ల ఇయ్యదండి? బాబా సందాలవ
ఆ ఏదో ఇట్లా అంటున్నరు కదా అండి మధ్యలో
ది మేము వేరే కమ్యూనిటీల, కమ్యూనిటీలకు వేరే వాళ్ళలకు ఎవరికి హార్మ్ఫుల్ చేయకుండా పీస్ గా తీస్తాం, మాకు ఇక్కడ సందలు ఉడ్సు కమిటీ అనేది చాలా పెద్దగా ఉండది మాకు, చైన్ లింకప్ అందరు అంటే వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా చాలా పీస్ గా తీస్తాం మేం అంటే ట్రాఫిక్ ఆ మనది మన చేసుకుంటా వేరే టౌన్ ప్రజల్లోకి ఇబ్బంది కాకుండా దారిగా దారి ఇవ్వడం అనేసి దారిలో రోడ్లు బ్లాక్ చేయకుండా మా మనది మనం ట్రాఫిక్ రూల్స్ అనేది పాటిస్తం అన్నట్టు. ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ రూల్స్ గుడ పాటిస్తం.
ఆహా అంటే మనకు వేరే టోళ్లు చెప్పకుండా మనది మనమే చేస్
ఆ వేరటోల్ చప్ప కుండా మనది మనం ఎవరిని గెలకకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని జబర్దస్త్ చేయ కుండా కనీ అందరు అచ్చి అందరు అనేది ఎంజాయ్ చేస్తారు ఈ ఊరుస ఊరుసులో మన ఇక్కడ అయితే ఉం
కనీ కొంతమంది ఇక్కడ మా దగ్గర ఉన్నరండి
ఉంటరండి కొంతమంది ఆ ప్రతి కమ్యూనిటీలా ఉంటరు కొందరు. చెయొద్దు అది ఇది అని అంటారు ఎ ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి సంతోషం వాళ్ళది.
దా కొంతమంది ఇక్కడ ఉన్నరండి ఆళ్ళు చేస్త ఇది వేస్ట్ ఆఫ్ మనీ, ఆ మనీలో మీరు ఎవరిదైనా పేదోళ్ళ కో మంచిస్
అరే జేస్తాల్లు అది గుడా చేసుకుంటా ఇది గూడ చేస్తాళ్ళు అన్నట్టు. ఇప్పుడు చెప్పేటోళ్లు ఎవరైతే ఉంటరో, ఇప్పుడు ఇప్పుడు ఇంత పెద్ద చేసినం కా ఏమంటరు ఎవరైన్న గరీబ్ పిల్లది పెళ్లి చేయొచ్చు కదా, ప్చ్ ఎవరన్నా మదతు చేయచ్చు కదా అని అంటరాళ్ళు. ఆళ్ళు అంటరు ఆళ్ళు చెయ్యరు ఆళ్ళు, ఆళ్ళు చెయ్యరు, ఆళ్ళు అన్ని టోళ్ళు ఇప్పుడు ఇది ఉత్సవం ఏదైతే చేస్తాల్లా దీంట్లా అక్ ఇట్ల గరీబోళ్లకు మదతు చేసేటోళ్ళు గుడ ఉన్నరు, ఇది తీసేటోళ్ళు గుడ ఉన్నరు.
అంటే అది దాంతో పాటు ఇది కూడా చేస్
ఇది కూడా చేస్తారు ఇప్పుడు పొద్దున్న లంగర్ షరీఫ్ చేస్తామండి ఆ ఒక రెండు వేల మంది దాకా తినిపోతరూ మరి అది అది అది చెప్పరు మరి అది ఎందుకు చెప్పరు మరీ అది కూడా చెప్పాలి కదా మంచి పని చేత్తలని
అవునండి అదయితే రెండు వేల మంది కడుపు నింపుతాలంటే చాలా పెద్ద గ్రేట్ అండి అది
మరి అంత పెద్ద ప్రోగ్రామ్ చెత్తలంటే ఇప్పుడు అక్కడ ఒకటె దగ్గర కాదు మన టౌన్లా ఒక మూడు నాలుగుదగ్గరల ఇట్లా లంగర్ షరీఫ్లయితై
ఆ ఇంత పెద్ద పెద్దదయి టూ టూ తౌసంది
ఇంత పెద్ద పెద్ద అయితయి ఇంత పెద్దయిఅయితాయి ఇంకా ఇంకా ఎట్లా అంటే ఇంకో ఇంకో మాట చెప్తా వినండి దీట్లా ఇంకోటి ఏంది గ్రేట్ అంటే ఈ లంగర్ షరీఫ్ లో చికెన్ మటన్ అండమండి
ఆహా వెజ్జేనా
ఆ వెజ్ ఎందుకంటే ప్రతి కమ్యూనిటీ వాళ్ళు వచ్చి తినాలి లంగర్ షరీఫ్ ఖానా అనేసి
అట్లానా అయినా అంత వెజ్ అండితే కూడా అంత మంది వస్తారా అండి
ఆ మరి అది ఆ మా బాబాది అంతే అది మహిమ అంతే మా అన్నంమేం ప్రసాదం అన్నట్టు ప్రసాదాం ఎవరి కాదనాలు ఇంకా ఇప్పుడు చికెన్ అంటే వేరే కమ్యూనిటీ వాళ్రాలు ఇప్పుడు మటన్ అండినా కూడా తినేటోళ్ళు ఉండలు బీఫ్ అండినా కూడా సో అందరికి అవైలబుల్ టీగా ఉండాలి అందరు తినాలి అనేసి మేము వెజ్ చేస్తాం అన్నటు కాకుకూరలు అంటే దాంట్ల మా మటర్ ఉంటది వంకాయ టమాటా పప్పు అందరి ఆలోచించి స్తా మన్నట్టు మా దగ్గర ప్రతి కమ్యూనిటీ వాళ్ళస్తారు ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టేకి ఇష్టం ఉండదు కాబట్టి మేము వెజ్జే చేస్తాం వెజిటేరియన్స్ కూడా వచ్చి తినేటట్టు
అవున వేరేటోళ్ళకి ఏం కూడా ఇబ్బంది కావద్దు వాళ్ళు కూడా మనతో పాటు తినాలి అన్నట్టు
వాళ్ళ మనోదేవ మనోభావాలు దెబ్బ తినకుండా వాళ్ళ కూడా సంతోషం చేసు ఉంటా తినిపిస్తాం మేము
ఆహా అది మంచి పని అండి చాలా మంచిగా చేస్తాన్లు మీరు అంటే ఇది అన్ అంద్ అందరు కలిసి చేస్తారా లేకపోతే
లే లే లే లేదు అందరు కల్ సే చేస్తారు దీనికి ఒక కమిటీ ఉంటది ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ క్యాషర్ అడ్వైజర్ ఇట్లా ఒక కమిటీ ఉంది కానీ డబ్బులు మాత్రం అందరి తోటి చందా ఉంటది చందా ఇచ్చేటోళ్ళు చందా ఇస్తారు అవును
అంటే అందరు పైసలు ఇయ్యాలే కానీ ఒక డిసై డిసైడ్మెంట్ ఏమేమి చేయాలి ఎట్ల పాటించాలి ఒక సిస్టమేటిక్ గా వాళ్ళు చూసుకుంటారు
ఆ అందరు ఇయ్యాలంటే దాంట్లో ఏం జబర్దస్తి ఏం లేదు ఆడ నువ్వు ఇయ్యాలంటే ఇయ్యాలి అట్లేం లేదు ఇష్టం నీకు తోచినంత నువ్వు ఈయచ్చు నీక్ కాకపోతే చెప్పువచ్చు అదిని ఇచ్చేది ఇయ్యంది పైన వాట్ చూస్తాడు నీకు
అవునండి అదైతే వాస్తవం ఆ మీ ఇష్టం అంటే ఏం ప్రెషరైజ్ చేయ్యరు ఇయను
ప్రెష్ ఆ అట్లా అట్లా ఏం లేదు ఇగా ఎవరన్నా కూడా బాబా లంగర్ అంటే ఎవరన్నా కూడా ఇస్తారన్నట్టు ఎనక పోరు ఎవరు ఊర సో అందుకోసం ఇంత గ్రాండ్ రా ఎంత సక్సెస్ఫుల్ గా నడుస్ కుంట అస్తాంది
ఆ ఇంకా వా బాబాది సచ్చాయక్ క్ ఉందట కదండి ఇన్న ఆళ్ళ ఆళ్ల దగ్గర ఏం మొక్కినా అయిపోతదట
అవునవునండి వంటే బాబ్ బాబా బాబా తోటి కాదండి అయ్యేది ఏమైనా అల్లా తోట్ అయితది బాబాది ఏందంట్ బాబా జరియా అయితదన్నట్టు ఇబు ఆ ఈలు ఇప్పుడు ఇప్పుడు అల్లా అల్లాకు దగ్గరైన వ్యక్తుల్ ఈళ్ళు వల్లి అల్లాలన్ట్ ఎవరు అల్లాకు సన్నిహితులు
ఓ ఒ స్నేహితులు
స్నేహితులు కాదు స్నేహితులు వేరేస్ సన్నిహితులు అంటే అంటే ఇప్పుడు మెచ్చిన వాళ్ళు అల్లా ప్రార్థనలా ఇల్లుు జీవితం అంకితం చేసిన వాళ్ళు ఇల్ళు
ఓహహ
అల్లా అల్లా మెచ్చేటందుకు వీళ్లు అల్లాల్ అల్లా కోసం వీళ్లు జీవితమే స్ సాక్రిఫైస్ జేసిల్ ఇల్ అల్లా కోసం ఆ ఇప్పుడు మేమ్ పా పా పాపం మనుషులం మనం మనం చేసే ఇంటాడో ఇనడో పై వాడు సో ఆళ్ళ తోటి మనం ఆళ్ళకు భువః చేపిస్తాం ఇది కావాలండి చేసే చేయ్ ఏదైనా అయ్యేది కాంది కేవలం అల్లా వల్లనే
అ
ఇచ్చేది తీసుకునేది అల్లానే
అల్లానే
హా
అయితే మనకు అ అల్లా కూడా సెవెంటీ మదర్స్ తో ప్రేమిస్తాడు కదా అండి సెవె్న్ టీన్ మదర్స్ కన్నా ఎక్కువ ప్రేమిస్తడు
ఓకేనండి మర్ ఆ మీతోటి మాట్లాడినందుకు చాలా చాలా సంతోషం ఉంది ఓకే రండి రైట్ ధన్యవాదం
ధన్య